హలో నమస్తే అండి బాగున్నారండి హలో వినిపిస్తున్నా అండి
ఆ గట్టిగా మాట్లాడండి మేడం హలో
వినిపిస్తుండి
హలో
ఆ వినిపిస్తాంది
ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడండి చాలా
నీ గొంతు నీ నీ గొంతు నాకు చాలా మంచి చ్చ వినిపిస్తునండి
ఆ చెప్పండి ఎలా ఉన్నారండి బాగున్నారు
ఆ మంచిగ గున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఆ మేము కూడా బాగున్నామండి
ఉం ఇప్పుడు ఎక్కడ డండి ఈ మధ్య ఈ మధ్యలో కాలే చేయట్లేరు ఫోనే చేయట్లే దండి
ఎక్కడా అండి కుదరట్లే అండి ఇక ఇంట్లో పరిస్థితుల్ని బట్టి ఇక రోజువారి పనులలో సరిపోతుందండి
అదే ఎక్కడికైనా వెళ్లారేమో అని చెప్పేసి అనుకు
హా అట్లేం లేదండి మా ఊరికి వెళ్ళొచ్చాం కానీ ఇక రోజువారి పనులకి ఇంట్లో పనులు పిల్లలని చూసుకోవడం ఇక మన దైనందిన జీవితం రోజు తెలిసిందే కదండి
అవును ఊర్లో అంటే మీ మీ ఊరా అండి
ఆ మా ఊరికి ఆ మా ఊరికి వెళ్ళొచ్చినామండి
ఉమ్మడి కుటుంబం అండి అక్కడ ఊరిలో మొత్తం
ఆ మొత్తం అక్కడ ఉమ్మడి కుటుంబమే అండి ఇగ అక్కడైతే ఏముందండి టైంకి సమయానికి ఉదయా కాలం నే లేస్తాము అన్ని పనులన్నీ చేస్తా
అందరు కలిసి ఉంటారాండి మీరు అందరు కలిసి ఉంటారా అందరు కలిసి ఉంటారండి వూ హమ్ అట్లుంటే చాలా బాగుంటుంది టధి
అవునండి
చాలా బాగుంటది
రోజువారి పనుల తోటి సమయం గట్టి సిపోతుందండి ఇతరులకు ఫోన్ చేయ
అంతేనా ఆ ఈ పంట పొలాలు ఉన్నాయండి ఇట్లా కూరగాయలు ఉన్నాయండి అక్కడ బాగుంటాయి కదా ఊళ్ళలో
లేదండి మాది మధ్య తరగ కుటుంబమే అండి అంతగనమ్ ఏమి
అదే ఆవులు వాళ్ళతోనీ ఉంటాయి కదా
ఉం మీరు బాగుంది మీ కుటంబం అంత
ఆ ఆ మంచిగా ఉన్నామండి మేము కూడా ఈ మధ్యకాలంలో పోయి వచ్చామండి ఊరికి ఆ మంచిగా ఉండండి మా కుటుంబం ఎంత బాగున్నది మేం కూడ ఈ మధ్యకాలంలో పోయి వచ్చామండి ఊరికి
అవునా మీరు ఏం చేస్తారండి రోజువారి దినచర్య
దినచర్య ఏముందండి మేమంతా కలిసి అత్తమ్మ వాల్లు మా దగ్గరనే ఉంటారండి
ఆహా
చూసుకోవడము ఇక మ ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోవడం అండి ఇక
హూ హమ్ ఏదైనా అంటే బ్రతుకు తెరువు కోసం ఏమైనా చేస్తారా అండి
తుకు దెరువు అంటే అంత చిన్న చిన్నయి అంటే పిల్లల చిన్నవి కుట్టేసుకుంటా అంటే మిషన్ లాంటిది
ఆహా
ఇంటికి వెళ్ళి చేసేటట్టు ఉండదండి మాకు ఇంట్లో
ఆహా
మనకి ఎవరు సహాయం చేయరు కదా పిల్లల కోసం కూడా మనకు తప్పదు కదా
అవునండి ఇక మేము కూడా రోజు ఉదయ కాల లేచి ఇక పనులు చేసుకొని కానీ అల్పాహారాలు వంటలు అన్ని చేసుకునే సరికి సమయం అంతా అయిపోతుంది ఎవరికి ఏ ఫ్రెండ్కి కూడా ఫోన్ చేసే లక్క అట్లా స్నేహితురాళ్ళతోటి మాట్లాడక చాలా రోజు
అది ఇప్పుడు పిల్లల చదువులకి చాలా ఖర్చు చ్చ అవుతుంది కదా అండి వచ్చిన జీతం సరిపోవట్లేదు అందుకే మన తు సహాయం చేద్దామని చెప్పేసి ఏదో చి చిన్న పనులు చేసుకుంటాంమని అంతేగా
ఆహా
పెన్సు పెన్ను వాటికన్నా పనికొస్తాయ్ కదండి
అవునవునండి మంచి పని మంచి పనులు చేస్తుండి మీరు ఉదయం ఎన్ని గంటలలకు లేస్తారంండి
ఉదయము ఐదు గంటలకు ఆరు గంటలకు లేస్తామండి
ఆహా అంటే
ఆ పిల్ల వెళ్ళారు మామ్ మా సారు కూడా వెళ్తాడు కాబట్టి టే మా ఆయన కూడా వెళ్తారు కాబట్టి వాళ్ళ టిఫిన్లు మ్య ధ్యానము అన్నానికి ఎంత కష్టమయితదిడిక అప్పుడు తొందర లేస్తేనే మాకు టైంకి అన్నీ కుదురుతాయి ఇక
ఆహా మాకి మేము కూడా అండి ఆరు గంటలకి ఉదయ కాలం వెళ్ళ
మీరేం చేస్తారంండి సమయం చేసుకోవడానికి
నాదేం లేదండి నేను ఇంట్లోనే అండి గృహిణిని నేను ఆ ఏం చేయలేను మా వారు రోజువారు పనికి పోయేస్తారు మాది చిన్న మధ్యతరగ కుటుంబమండి నేను ఉదయకాలం లేచి కాసేపు నడిచి ఆరోగ్య రీత్యా నడవడం మంచిది కదండి
అవునవును
కాసేపు నడిచి అట్లా ఇక అల్పాహారాలు చేసుకొని తిని మళ్ళీ ఇక రోజు దినచర్య అదే అయితుదండి సమయం గడిచిపోతూనే ఉంటది
మాది మధ్యతర కుటుబమండి ఇగంతే తప్పదిగా మధ్యతు పతి కుటుంబంలో తప్పదివన్నీ కష్టపడి చేసుకుంటేనే పిల్లలకి ఎదుగుదల
ఏదైనా బయట ఎక్కడై చేయాలన్నా కూడా ఎక్కువ స్కిల్స్ రావాలి అంటే తెలివి జ్ఞానాలెక్కువ ఉండాలని అడుగుతున్నారు కదండి మనకేమో అంత తెలుగు వల్లనే కదండి మనది తెలుగు చిన్నతనం నుంచి కానీ ఇప్పుడు బయటకి ఎక్కడ పోయినా కూడా వేరే భాష మాట్లాడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తు
అవును అవును మా ఆయన గూడా మన ఆయన కూడా మనకి తోడు ఉంటే ఏం కాదండి మన వానకి మనకి తోడు ఉండ కదా ఏ విషయంలో అదొద్దు ఇదొద్దు చేయొద్దు అని చెప్పేసి అంటారు
అట్లెందుకుంటారంండి ఇక మనం చెప్పుకునే దాన్ని బట్టి ఉంటే
అలా కొంచెం వెనకబడతాం ఎందుకంటే ఎంతసేపు పిల్లల చూసుకో ఇంట్లో అమ్మ వాళ్ళని చూసుకో ఇదే అంట
ఇగ మన దైనందిన జీవితం అంటే అది కదండి ఉదయకాలం లేచి బయట ఊక్కొని చేసుకొని
సంపాదించాలి మన కూడా ఒక ధైర్యం అంటూ ఉంటాది కదండి
ఉ ఉంటదండి కానీగ తప్పదు కదండి భర్త ఏం చెప్తే అది వినాలి తప్పని విషయం కదా
పిల్లలలు కూడా అవసరం లే కద అండి మనంమ సొంతంగా ఖర్చు పెట్టుకోము కదా
అవునండి కానీ మరి ఏదైనా ఇంట్లో ఆ ఏమంటారో పాపడాలైనా అట్లా ఇంట్లో చేసి ఏదైనా చిన్న పెట్ట
ఆహా ఒ ఒక్కరితోటి కాదు కదండి ఎవరైనా సహాయం చేస్తే ఒక ఇద్దరు ముగ్గరు కలిసుంటే ఆ అవన్నీ ఏం చేయ్యండి వాళ్ళు కొంచెం ఆరోగ్యం బా బాగుండదండి వాళ్ళకి
ఆహా అంటే మీ అన్న గాని అక్కగాని ఎవరు లేకపోతే చుట్ట
ఆ అదే అంటున్నా అందరు పది పనులోకి వెళ్ళిపోతారండి పొద్దుగా లేవంగానే ఇక
ఉహు
పొద్దుగా లేవ్వంగానే వాళ్ళ పనులకి వెళ్ళిపోతారు ఎక్కువ ఉండరు ఇక్కడ
మేమేమో నేను మా వారు కలిసి ఆ వడియాలు వ్యాపారం చేస్తామండి
వడియాల వ్యాపారం చేస్తారండి మీరు ఆ మంచిదండీ అ అట్లా మనకు తోడు ఉంటే ఏం కాదండి ఒక్కరి మే చేసుకోవాలంటే కష్టం
అంటే ఉదయ కాలం లేచి ఇక పైన ఐదు గంటలకు లేస్తామని చెప్పినం కదండి అండి ఐదు నుంచి ఐదు ఐదున్నర నుంచి ఆరున్నర వరకు గంట సేపు పట్టలు వేసుకొని మధ్యాహ్నం రెండు మూడు గంటలకు మిట్ట మధ్యాహ్నం అవి తీసి తెచ్చి ఇక ప్యాక్ చేస్తా ఆ మంచిగంటే ఇక నడుస్తదండి కొంచెం వరకు అట్లా లాభాలు ఉంటాయి కొన్ని రోజుల వరకు చేసినాము కానీ ఇప్పుడు పిల్లలు అదిది బిజీ వల్ల మేము
అద్దలేమంటారు అట్లా మే మేము చేసి కూడా మీకు కిస్తే మీరు చేస్తారండి మరి
ఆ ఎవరైనా మాకు ఇట్లా పంపిస్త కదండి మాకు కావాలి అన్నప్పుడు కూడా మేము చేస్తాము
అదే అం
కానీ ఇప్పుడు చేయట్లేమండి అప్పుడు చేసేది కానీ ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు మాకు కు అందుకోసం అని ఇక మానేస ము అంటే చాలా రిస్క్ తో కూడిన పని కదండి
ఉమ్ అప్పట్లో మంచి గా ఉంటుండే అప్పుడు అప్పట్లో ఇప్పుడు ఎక్కువ నడు ఎప్పుడు ఎక్కువ నడుస్తలేదు
సమయ ఉమ్ సమయం బాగా వెచ్చించాలి సమయం అయిపో పోతూనే ఉంట
అంటున్నట్టు పిల్లలు ఏం చదువుతున్నా ఆ తిన్నాము తిన్నామ అండి తిన్నాము పిల్లలకి దోసకయ కూర చేసి పప్పు చేసినాం అండి తినేసి కూర్చున్నం ఇక
నేనేమో ఈరోజు ఆ అది ఎం ఏంటిదండి అది సోయా చిక్కుడు చేసానండి
అవునా మంచి మంచి ఆరోగ్యకరమైన ఆహారం అండి అది
అవునండి మా వారు అన్నిఇక ఆరోగ్యకరమైనవే బాగా తెస్తూ ఉంటాడండి ఒక్కొక్కసారి అసలు ఏం తేనె తేడు ఉండవండి కాకపోతే తెచ్చినప్పుడెమో బలమైన ఆహారం తీసుకొని వస్తాడు
బలమైన ఆహారం అండి చాలా మంచి అదృష్టవంతులండి మీరు
ఇంట్లో అందరు బాగున్నారు కదండి అందరు ఆరోగ్యాలు అంటే మీరు ఉదయ కాలం లేచి ఏమైనా ఆ ఇ నానబెట్టినవి అట్లాంటి ఉడకబట్టినవి ఎమైనా తింటారా అండి
ఆ తింటాం అండి ఇవి మెంతులు ఉంటాయి కదండి
ఆ
మెంతులు అవి జీలకర అవి వా ఆ నీళ్లు బాగా తాగుతామండి
ఉమ్
అది మన ఆరోగ్యానికి చాలా మంచిది అంటే మన జీర్ణక్రియ మంచి ప అంటే మంచి సమయంలో పనిచేస్తదిఅనమాట
ఆహా అట్లానా నేనేమో ఇక అవి ఏం లేవండి ఉదయకాలం లేచి ఒక ఛాయ్ తాగందే నాకు ఏ పని కూడా తె నడవదండి దినం మొదలయిందంటే ఉదయ కాలం లేచి ఒక చాయ్ తాగుతానే
అలాంటి అలాంటి అలవాట్లు అలాంటి అలవాట్లు అట్లాంటి ఏం లేవని
ఆ కానీ మేము మంచి అలవాటు అండి అట్లా
సరే సరేనండి
ఆ సరే అండి అదే మేము ఆ చాలా రోజులైంది కదా కదా మాట్లాడక ఎలా ఉన్నారు ఏందిఅనేసి చేస్తున్నామండి ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు మాట్లాడుతూ ఉండండి
అంతేనండి
మేము కూడా చేస్తాం రండి
అంతేనా
ఆ చేస్తానండి అలా ఏం లేదు అప్పుడప్పుడు ఎప్పుడైనా కలిసినప్పుడు
ఆ చెయ్యండి మర్చిపోకండి మధ్య
ఆ మీకేమైన్నా ఇబ్బందికరంగా ఉందా అండి
ఆహా చెప్పండి అట్లాం లేదు కానీ కొంచెము ఇక్కడ కరెంట్ పోయిందండి సరీ
ఓహో పనిమీదున్నారా సరేలేండి మరి ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు మరలా మాట్లాడుకుందాం
ఉ మాట్లాడండి
ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే ఏదైనా సమాచారం ఉంటే చెప్పండి
ఆ చెప్ ఆహా చెప్తా చెప్తా అండి కంపల్సరీ ఈసారి మర్చిపోకుండా మీరు కూడా ఏమున్న ఉంటే చెప్ప
చిన్న చిన్న వ్యాపారాలు ఏమన్నా ఉంటే చెప్పండి
ఉ ఉ ఏమన్నా కావాలంటే మేమ్ని అడుగుతామండి చెప్ప
ఆ ఓకే అండి ఉంటానండి
ఉండండి ఆహా సరేనండి ఆహా
తిన్నావా అత్తమ్మ ఏం చేస్తున్నావ్ అంటున్న